యా మేడమ్ ఐ ఆమ్ ఫైన్ హౌ ఆర్ యూ
ఆగటండిటిండి
ఇంకా చెప్పాలండి లంచ్ అయిదమ్మా లంచ్ లంచ్ అయిందా లంచ్ అయిందా మేడం
ఆ లంచ్ అయిపోందండి ఈవినింగ్ స్నాక్స్ కూడా వచ్చేస్తున్నాయి
కర్రీ ఏం వండుకున్నారు ఉ ఈరోజు
కర్రీ ఇవళ్ళ మేము ఇది మీకు
ఏంటండీ మాక ఫిషా ఫిష్ ఆ మేడమ్ ఈ రోజు మీది
ఆ ఫిష్ అండి
అవు సోమవారం ఇట్లా మీకు ఏమిండద మేడం సోమవారం శనివారం అట్లా ఏమిండవా సెంటిమెంట్స్ ఇట్లా ఈ రోజు నీస్ తినద్దు ఆ రోజు ఇడి తినదు అట్లా ఏముండదా మీకు
లేదండి
ఆ నేను సోమవారం నను నీస్ తనను మేడామ్ సోమవారం గురువారం మళ్ళీ పోతే శనివారం కొంచెం ఇవన్నీ కొంచెం అట్లా పాటిస్తాను అందుకే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మన ఇది పప్పు టమాటా
ఓహో అవునండి
పప్పు టమాటా అ వచ్చా మేడం మీకు కర్రీస్ అండడం ఇట్లా
లేదండి రాదండి కర్రీస్ అట్లా కుక్ చేయడం రాదు మీకు వచ్చా అండి
ఆ లేదండి మాకు మా ఇంట్లో మా మదర్ మదరే అండి పెడతది
మీ డైలీ హాబీస్ ఏంటండి
ఏముంటది మేడమ్ పొద్దున లేవడం పొద్దున లేసి పేపర్ గిట్ట చదువుకొని ఇంత ఛాయ్ తాగేసి తర్వాత ఛాయ్ తాగిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత టిఫిన్ చేస్తా చేసేసి అ నా నా ఆఫీస్ టైమ్ వచ్చేసి టెన్ వరకు యితది ఆఫీసుకెళ్తా ఆఫీస్ కెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ క్లాక్ వరకి మల్ల రిటర్న్ అయిత ఇంటికి ఇగ వచ్చిన తర్వాత ఏదన్నా ఇగా గ్రౌండ్ గిట్ల ఏళ్తా ఆడితే సెటిల్ ఆడుత లేకపోతే క్రికెట్ గిట్ల ఆడుతా హబీస్ అంటే అవి రెండే మేడం ఒక షటిల్ ఉన్న ఒకటి క్రికెట్ ఒకటి ఈ రెండు బాగా ఇష్ట అది ఆడడం ఇష్టం ప్లస్ మళ్ళీ చూస్తా ఇంట్లో టీవీలో చూస్తాను ఇప్పుడు సమ్మర్ అయింది కాబట్టి ఇక అసలు ఇక ఆఫీస్ నుంచి ఇంటికి రావడం తోనే ఇగా ఎండ బాగా ఎండ కుడుతుంది కాబట్టి ఈ మధ్యలో అసలు బయటికి ఎల్లట్లే మేడమ్ పోతే ఆఫీస్ కి లేకపోతే ఇంట్లో అంతే ఏమన్నా సండే వస్తే బోర్ కొడుతున్న అంటే ఇక అప్పుడు ఏదన్నా ఫోను ఫోన్ లో కనెక్ట్ చేసి టీవీలో ఏదైనా కొత్త సినిమాలు చూస్తా ఇగ అప్పట్లాగా థియేటర్ ల పోయేటట్లేదుగా మేడం ఈ రోజు లల్లో అంతే ఇగ ఏమైనొస్తే ఆండ్రాయిడ్ టీవీ ఉన్నాది కాబట్టి అ దానికి కనెక్ట్ చేసుకొని చూసుకుంటా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసుడు లేకపోతే ఇక సండే ఏమన్నా బిర్యానీ ఇంట్లోనే అంటే బయట కూడా కాదు ఇంట్లా తిన తినబుద్ధి అయితేనేమో ఇట్లా చేసుకుంటే కొంచెం టైం పాస్ అయితది ఇగా మళ్ళా బయటికిళ్ళ ఆ ఆ ఇగ మల్ల బయట ఇకెళ్ళి ఆ ఖర్చు ఈ ఖర్చు అంత ఎందుకు ఇంట్లో చేసుకుంటే ఇంట్లో తినొచ్చు ఓ ఐదు గురు తినొచ్చు ఇంకా బయటికి పోతే మాత్రం ఇద్దరికి పెట్టేంత రేటుగా అంత కొంచెం తక్కువనే అయితడిగా బడ్జెట్ అట్లా అనేసి ఇంట్లో కొంచెం టైం పాస్ చేస్ ఇగ ఇంట్లో తిన్నట్టుంటా హ్మ ఇక మంచిగా ఆ రోజు రెండు ఇప్పుడో తినచ్చు మేడం అదే బయటికి పోతే మాత్రం ఒకటె పూట ఉంటది ఏముండదు మళ్ళ సాయంత్రం మళ్ళ ఏదోటి అనుకోవాల్సి వస్తుంది అట్లానేచ్చి ఇక సండే ఒక రోజు ఇంట్లోనే బిర్యానీ చేస్ ర్ మా వాళ్ళు ఇంట్లో తినేసి ఇంట్లోనే ఉంటాం ఇక టీవీ చూసుకుంటా కొంచెం ఎంజాయ్ చేసుకుంటా ఇగ తీసుకునేగా పాడుకుంటాం ఇంకా సండేగా అలా ఇలా గడిస్ పోతది హ్మ్ ఇంకేంటి మేడం ఇప్పుడు ఇగ పండుగ వస్తుంది ఉగాదికి ఎట్లా మన్నా చుట్టాలీటికి వెళ్తున్నారా లేపోతే మీ ఇంట్లో మీ ఫ్యామిలీతోోనే ఎంజాయ్ చేస్తారా మేడం మీరు
ఈ ఉగాదికి మా ఇంట్లోనే అండి మా ఇంట్లోనే బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము
హ్మ ఉగాది చేసుకుంటరా హ్మ్ ఇది ఉగాది రోజు ఇది చేస్తారు కద మేడం పచ్చడా అంటే ఆ టమాటా పచ్చడి కాదు మేడం ఇది మన ఉగాది పచ్చడి అది ఉంటది కదా అది బెల్లం ఆ అది మమీడికాయ లేసి అదంత యాపక్ ఆ రైట్ రైట్ ఆ ఆ మీన్ మీరయామన్నా మీది ఏమన్నా కర్రీ అంటే తాఫచ్చడా అని చెప్పిన్ల్ కుంటరు అని నేను అంత డీటెయిల్ గా వివరంగా చెప్తున్నాట్టు అలా కొంచెం సౌండ్ వినపడ్తలే అట్లానేసి అట్లా చెప్పాను మేడమ్ క్లారిటీ లేదు హ్మ అది అది అచ్చ మేడమ్ ఇది
ఆ వచ్చండి
అంటే ఎట్లా చేదు చేదు ఉంటందా లేకపోతే
అన్ని వేస్తాం కాబట్టి అన్ని ఉంటాయి చేదు స్వీట్ వగరు పులుపు
హ్మ మీకు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంగ్లీష్ హ్యాపీ వస్తది కదా డిసెంబర్ థర్టీఫర్స్ట్ న్యూ ఇయర్ అంటం ఆ జనవరి ఫస్ట్ హపీ జనవరి ఫస్ట్న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఇష్టామా లేకపోతే మన తెలుగు న్యూ ఇయర్ ఇష్టామా మేడమ్ మీకీ
రెండు ఇష్టమే అండి పెద్ద ఇది అన్నెం లేదు ఇదిఅనిలేద్ దేనికైనా ఎంజాయ్మెంట్ కోసమే కాండి సృష్టించుకుంది పండుగల్ని
ఇ మన క నా కైతే మాత్ర ఉగాది అంటేనే కొంచెం ఇష్టం మేడం ఎందుకంటే అది మన తెలుగుది ప్లస్ ఇగ మంచిగా మనం దానికి మళ్ళా స్పెషల్ గా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఉగాది పచ్చడి చేేసుకుంటాం
హ్మ
మీరు మరి ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్నాకే ఏదైనా తింటారా అండి
తాగేది టీ తాగాలి కానీ ఆ రోజు ఉగాది పచ్చడితోనే స్టార్ట్ అవుతాది నా డే
స్నానం కూడా చేయరా అండి డైరెక్ట్ ఉగాది పచ్చడ
స్నానం ఎందుకు చేయం మేడం బయట పనులు అవన్నీ వదిలేసి చెప్తున్నాను నేనుడైరెక్ట్ ఒకటి
హ్మ హ్మ ఓకే అంటే ఫస్ట్ ఫ్రెష్ ఆగానే ఫస్ట్ ఇది తాగుతారా
అవును మేడమ్ ఫస్ట్ అంత ఫ్రెష్ అప్ అయి తర్వాతనే బ్రష్ చేసిన తర్వాతనే ఉగాజీ పచ్చడి జరిగిన తర్వాత తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి టీ తాగేసి మళ్ళా దానికి కొన్ని రోజులు గ్యాప్ కొంచెం ఊ అద్ అదే మేడం చెప్తున్న మీర్ నాకన్న అడ్వాన్స్ ఉన్నరు కదా ఊ ఆ గ్యాప్ ఇగ ఫిఫ్టీన్ మిను ఊ ఆ అదే ఫఫ్టీన్ టు ట్వంటీ మినట్స్ అలా గ్యాపిచి నెక్స్ట్ అది తిన్న తర్వాత మళ్ళా మా ఇంట్లో ఆ బచ్చలయి బచ్చాలు చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ అవి ఉంటాయి కద మేడం పూరీలు పూరిలు ఐడియా ఉంద ఆహ లేదు మేడం మేము బచ్చాలు అయిపోయిన తర్వాతనే మళ్ళా పూరిలు కూడా చేత్
విబుదేస్కుంటరా వావ్
పూడిలు మళ్ళా గ్యారెలు గారెల్ గారెల్ దె గారెలు అంటే మన ద ఆ దసరా దసరా పండగ గారెలు గాదు నార్మల్ గ వేరే గారెలు ఆ గ్యారెలును ఇంగ ఆ చికెను అదంతా అలా పెట్టుకొని మంచిగా ఇక ఆ థమ్స్ అప్ గిట్లా పెట్ చేసుకొని అవి తినుకుంటూ అవి తాగుకుంటూ ఇగ మా ఉగాది ఇగ సాయంత్రం దాక ఉగాదే మేడమ్ మా ఇంట్ల ఫుల్లు సెలిబ్రేషన్ అన్లిమిటెడ్ ఊ ఊ ఫుల్ అదే చెప్తున్న కదా మేడం ఆ రోజుగా ఇగ అప్పుడు ఇగ ఫుల్ అన్లిమిట్ లిమిటెడ్ ఇగ అన్లిమిటెడ్ సెబ్రేషన్ ఇగ మాది ఆ చుట్టాలస్ సరిగా చుట్టాల గిట్టల్ అందరూ వస్తారు కాబట్టి ఇక మేము కొంచెం బాగాస్ సెలబ్రేట్ చేసుకుంటాం నాటకోళ్ళు ఇమో మేడం నాకైతే గదయితే స్టాడ్ జేయలేదు మేడం ఇగ మనం పూజలు గీజలు
మీ మమ్మీ చూసుకుంటారా అవని
ఆ ఇంట్లో వాళ్ళే చూసుకుంటరు నేను ఏ మొక్కుడు గిట్ల ఏం ఉండదు మాన ఇది ఒకటే వర్కు మా అంతె అది మొక్కుడు అంటే దేవుళ్ళ గురించి నాకు క్కువ తెలియదు మేడం మీకు ఐడియా ఉందా మేడం మీర్ ఐడియా ఉంటే చెప్
అంటే ఉగాది రోజు అందరి దేవుళకు మొక్కుతాం స్పెసిఫిక్ గా ఈ దేవుడనేం మొక్కం అండి
ఊ అవునా అండీ
ఊ అంత దేవురించి అదే అంటే తెలుగు కొత్త సంవత్సరం కి ఎంటర్ ఇస్తున్నాం అనేసేసి కదా అండ్ మనకు పండగలు కూడా స్టార్ట్ అయ్యేది ఉగాది తోటే కాబట్టి
ఊ అవునిగా పండగ స్టార్ట్ అయిందం అంటే అన్నిగా బాటితోనే స్టార్ట్ అయి తనే ఉంటయి ఇగ మళ్ళ ఒక పండగ వెనుక మళ్ళ ఒక పండుగ ఒక పండుగ ఇక మళ్ళా ఇట్లా రొటిన రో రన్ రొటినయితనే ఉంటయి పడుగలు మనం బొయేవరకు ఆ పండగలు అట్నే ఉంటయి కాని పండగ లే ఇప్పుడు మనమేం బోతం
సంవత్సరం మొత్తంగా పండుగల తోటి స్టార్ట్ అయి పండుగల తోటి ఎండ్ ఐతది
హా ఇంకా ఏంటి మేడం చాయ్ తాగారా
లేదండి ఇంకా ఇగో చేస్తున్నాను
ఆహా జస్ట్ ఇప్పుడే చేస్తున్నారా మేడం మీరు ఊ నేన్ కూడా ఇగ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడి పండుకొని ఛాయ్ తాగుదాం అని అనుకున్న ఆ అయితే మా సిస్టర్ అంటే నా ఓన్ సిస్ సిస్టర్ కాదు మేడం మా పిన్ని వాళ్ళ అంబ అమ్మాయి వాళ్ళ బిడ్డ ఆ ఆ అమ్మాయికి పెళ్ళి అయింది అయితే వాళ్ళ బాబు ఏడుస్తున్నడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది
ఓహో బయటికి వెళ్లిందా
ఆయ్ ఆ ఇగ ఆ బాబుని ఇగ పక్కకు నేనే పండ పెట్ కొని చూస్తా ఇగ లేదు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత టీ తాగుదాం అనుకున్నా కాని వాళ్ళ మమ్మీ ఉన్ను ఆ అమ్మాయి ఇద్దరు కలిసి బయటికిళ్ళిళ్ళు నాకు ఈన్ అప్ప ఎప్పి ఆ అండ్ల వయిండ్లు కొంచెం మీ బతిగించే వారికి నాకు ఉన్న నిద్ర అంతా కొంచం ఆ ఇక చేస్తాం మేడం ఇక వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇక నా బాధ అర్థం చేసుకుంటారు సో నాకు అనుకుంటారు అంతేక ఈను ఎందుకు ఎక్కువ విస్కించాలనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు మనకు ఏం తెలియదు కాని ఇంకా వాళ్ళైతే అటో ఇటో అతుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఆ కూతులు దిప్పించుకుంటా చూపించుకుంటా వాళ్ళ అమ్మ ఫోటో చూపించుకుంటా ఇంకా అట్లా అట్లా రేట్ అట్ల మన్ని మేనేజ్ చేసుకు ఉ ఇ కొంచెంక వాళ్ళ అమ్మ వచ్చే వకింక హాఫ్ అవ అవుయిది కావచ్చ ఇంకా వచ్చే ఇప్పుడే ఉద్యోగ ఇప్పుడే తప్పడుకున్నాన్న పక్కకు మొత్తమ ఎటు పోతే అటవే చూస్తా ఉనా ఇక్కడ వాళ్ళ మమ్మీ నిన్న వాళ్ళ డాడీ వచ్చిండు వాళ్ళ డాడీ అందరినీ మంచిగానే చూస్తా ఉంటాడుబ్బట్ అవును మేడం ఒక అబ్బాయి ప్రస ప్రజెంట్ అయితే అమ్మాయికి ఒక అబ్బాయి ఇంకో ఇంకో వాళ్ళ చెల్లె ఉ అమ్మాయి వేరే కాడికి వెళ్ళింది చదువుకుంటుంది అమ్మాయి ఒక అమ్మాయికి పెళ్ళి అయ్యంది వాళ మా సిస్టర్ కి పెళ్ళి అయ్యంది ఆ మేడమ్
నెక్స్ట్ మీరానా ఈగ పెళ్లికి
ఆ ఇ నెక్స్ట్ ఇంకా టైమ్ బర్తుది మేడ వంద ఇంకా రెండు సంవత్సరాలు బడుతుది అ అంతా ఏజ్ ఏం లేదు కానీ ఓకే మేడం మరి
ఓకే అండి
రైట్